అరిదో
వినిపిస్తుందా అండి
ఆ ఇనిపిస్తాంది
నేనా ఏం చేయట్లేదు
ఉహు ఉమ్ ఇంకేమ్ నార్మల్ నేను కూర్చోని ఉన్నా ఖాళీగా నిన్న సండే కదా మీ ప్లాన్స్ ఏంటి
సండే నా ఎక్కడికి వెళ్ళలేదు
ఉ
నార్మల్ గా ఖాళీగా ఉంది నన్ను రోజు ఉన్నట్లే
మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బాగుందా ఎక్ససైజెస్
యోగా వాకింగ్ ఆ అది వెళ్తేనే రిలీఫ్ ఉంటది నాకు లేకుంటే ఇంక బాడీ రోజంతా మచ్చుగా ఉంటది ఇంగ ఏదో ద్దున్న పోతు ఉన్నది ఎట్లుంటాది ఎనుమ్ బాడీ అంతది పోతే కొంచెం అన్నా బాగుంటది పొద్దునే రిఫ్రెష్ అయిన
ఎవరెవరు పోతారు మీరు
నేను నా డిగ్రీ ఫ్రెండ్ ఒక పాప ఉంటది ఆ పాపకిప్పుడు ఎం సి ఏ తను ఓపెన్ లో చేస్తుంది. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంక పోతుంది రోజు ఊరికి ఎగ్జామ్స్ రాయనికి, ఇప్పుడు ఇంకొక పాప ఈ పాప కూడా నా డిగ్రీ ఫ్రెండే ఈ పాపకి వేరేదాంట్లో జాబ్ చేస్తుంది ఈ పాప
ఉహు
తనకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి వచ్చింది టూ మంత్స్ తను వస్తుంది ఇప్పుడు
వావ్ మేలే మీకు బాగ్ నా దొరిక్
ఫస్ట్ నేను ఒక్కటే పోత్ తునిన్న ఒక టూ మంత్స్ ఎవ్వరు లేరు అప్పుడు నాకు తోడు అప్పుడు ఆ పాప ఫస్ట్ తో డిగ్రీ ఫ్రెండ్ అన్నావ్ గదా ఎగ్జామ్స్ రాస్తుందని ఆ పాప అంటే నేను తను సేమ్ క్లాస్ కాదు నా ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ ఆ పాప త
ఆహా
ఆ పాప ఒక లైన్ లో నడుస్తూ నేను ఒక లైన్ లో నడుస్త నాకు అంత క్లారిటీ కాదు ఆ పాప కాదా అని తెలీదు ఒక రోజు తనే నేనా ఇక్కడ వాటర్ తాగుతుంటే చూసి పిలిచింది ఇంక అప్పనుండి ఇద్దరం కలిసి పోచూని తిన్నాం ఫస్ట్ లో ఒక్కటైనా పోగలుగు తు నిన్నా ఇప్పుడు అసలు ఒక్కతి పోబుద్దె కావట్లే ట్లేదే ఎట్లనో ఉంది తుంటే ఆ అస్సలు పోవుద్ది కావట్లేదు వాళ్ళు రారంటే నేను కూడా పోవ ఇట్లా అందుకే ఫిఫ్టీన్ డేస్ పోలేదు నేను
అయ్యో
డోయింగ్ కా ఇన నాకు ఎక్కువ రెస్ట్ దొరికిందిలే అని పండుకున్న రోజు లేకుంటే పొద్దునే లేవాలా ఐదు నలభై కట్లే లేస్తా చాలు పోవాలంటే
ఆ అప్పుడు ఆఫ్టర్నూన్ పడుకోల సెట్ అయిపోతుంది
నా కట్ల నిద్ర రాదు ఇంగ ఫోన్ చూస్తా ఉంటా అదే ఫోన్ చూడ్డంలోనే సరిపోతుంది నా జీవితం ఉత్తమంత
కాలేజ్ అయిపోయినాక మేము ఇంకా అట్టే అయిపోతాం ఊ సరిపోతది బెకార్ మీకు నెట్ ఎగ్జామ్ గురించి ఏమన్నా తెలుసా
నెట్ట ఫస్ట్ టైం వింనడం నేను అది నెట్ అనేది
ఉహు అది పిహెచ్డికి సంబంధించింది
ఆహా నువ్వు చేస్తున్నావా
ఉ నేను నెట్ ఎగ్జామ్ అప్లై చేద్దామంటే అది రానే రావట్లేదు నా టైం ఏందో నాకు అర్థంమే కలే
అయినా పీహెచ్డీ ఎందుకు అది చేయనికి మళ్ళీ టైమ్ పడతాది ఉరికే
ఓపెన్ గాన్నా చేస్తే సరిపోతదిలే నీకు అవును అది ది మినిమమ్ త్రీ ఇయర్స్
ఊ
అంటే
పీహెచ్డీ చేసి నువ్వు ఏం చేద్దాంమని
ఉత్త పిహెచ్డి ఎందుకు లెక్చలేరు గాని
ఆహా
మనకి
లేక్చరర్ చానా కష్టం అసలు ఫస్ట్ అంత ఓపిక ఉండాలి దాని బదులు ఈ కార్పొరేట్ జాబే బెస్ట్
బట్ ఇది జస్ట్ ఆప్షన్ కింద అది పెట్టిన ఫ్యూచర్ లో తరం అవుతుందేమో అని
లెక్చర కానీ లెక్చరర్ కంటే ఇప్పుడు కార్పొరేట్ల వాళ్ళు ఎక్కువ ఎం చేస్తున్నారు
అవును ఉ మా గైడ్ ఉన్నారు ప్రాజెక్ట్ గైడ్ సార్ నడిగితే ఎందుకమ్మా ఇక్కడికి వస్తారు మా పరిస్థితి చూస్తన్నారు కదా మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎట్లా ఎట్లా చేస్తన్నాము హ్మ్
వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ రోజు ఏం క్లాస్ చెప్పాలో వాళ్ళ అన్ని చదువుకొని ఆ పీ పి టీ లు ప్రిపేర్ చేసుకోని రావాల వాళ్ళ కసలు టైమ్ అంటూనే దొరక కళింగ ఎప్పుడ
హ్మ్ అసలు ఖాళీగా ఉంచరంట కా కాలేజ్ వాళ్ళు ఏదో ఒక వర్క్ ఇస్తారంట అంత
సండేస్ ఇన్విజలేషన్ ఉంటే పోవాలా పేపర్ కరెక్షన్లకు పోవాలా మ ఇంకెంది ఇక్కడ సాటర్డే, సండే రెండు రోజులు హాలిడేస్ ఉంటాయి.
హ్మ్ ఇది మంచి కంపెనీ అయితే దొరికితే బె
హు ఒక సారీ నువ్యు అయిపోయినాక హైదరాబాద్ బెంగళూరు కు అట్లా హైదరాబాద్ కి మోస్ట్లీ జాబ్స్ వచ్చినట్ అయితే ఎందుకంటే మాకు ఫ్రెండ్స్ కూడా పోయినారు కదా వాళ్ళకి ఇప్పుడు జాబ్లు వచ్చి వాళ్ళు అట్లా వాకింగ్ అటెండ్ అయ్యి
హు మీ ఫ్రెండ్ ఒక అక్క పాపం ఇప్పుడు పెడతాంది నాకు కూడా నిన్న పెట్టింది అక్క ఆ హ్మ్ ఆ కంపెనీ వాకిన్ డ్రైవ్ ఉంది అని నేను ఈ పరిస్థితులో నేనే చెప్పా
చెప్పిన నేను తనకి
హ్మ్
బీకామ్ మీద కూడా ఉందంటే డబ్ల్యూ ఎన్ ఎస్ కం అప్పుడు ఆమె కూడా అక్కడే చేస్తుంది వన్ వీక్ అయింది తనకొచ్చి అక్కడ తనతో పాటు ఇంకా ఇద్దరికి కూడా వచ్చిన్నింది తను కోచింగ్ తీసుకునిందా కానీ ఇదేం కో ఇంకా జాబ్ రాలే తనకి తను కోచింగ్ అయిపోయి ద దదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితుంది కోచింగ్ అయిపోయి కూడా ఇంకా ఊరికి ఎందుకు టైం వేస్ట్ చేయడంమని కా హైదరాబాద్ పోయింది మళ్ళీ జాబ్ సర్చింగ్ కోసం
ఉ మీకు ఏమనా తెలుసా ఎస్ఎపి గుంచి ఎవరైనా నేర్చుకున్నారా
ఎస్ఏపీ నా ఎస్ ఏ పి అంటే ఫ్రెషర్స్ ని అంతా ఇవరు ప్రాజెక్టులు గాని జాబులు గాని ఏవైనా
ఇప్పుడు టిసిఎస్ వాకిన్ డ్రైవ్ పెట్టింది దాంట్లో ఎస్సెపి కూడా ఇంక్లూడ్ చేసింది ఎస్ఏబి ఫ్రెషర్స్ అని ఎంబిఏ
అవునా అదైతే నాకు ఐడియా లేదు
పట్టింది మీ ఫ్రెండ్ పట్టింది ఇంకా
ఉహు
ఉహు మొన్న పెటింటి
అది అయిపోయింది ఆల్రెడీ మే ట్వెల్త్ లాస్ట్ వాక్ ఇన్ డ్రైవ్
అవునా ఓ జరు గూగుల్ నడిగితే నిన్న నైట్
కాల్ చేసి ఒకసారి వాకింగ్ ఉందంటే పోయినదే రాలేదు మళ్ళీ ఇదేంవోస్తాదిలే అని అన్నారు కదా మీరు ఫోన్ లో నువ్వు మీ ఫ్రెండ్
ఆ అదేనా ఆ
దీని గురించే
ఉహు
అక్కడ గ ఆదిబట్లలో
నిన్న నైట్ గూగుల్ నడిగితే ఆ ప్యాన్ ఇండియా వైస్ ఊ వావ్ వాకింగ్ డ్రైవ్ షురూ ఈ టీషర్ట్స్ ది
ఫస్ట్ ఆ రోజె టెస్ట్ ఆ అక్కడే అయిపోయిన తర్వాత వెంటమ్మని తీస్ జెల్స్ హెచ్ఆర్ టెక్నికల్ మేనేజల్ రౌండ్ రెండు కలిపి ఒకటి ఉంటంది దాన్ తర్వాత హెచ్ఆర్ రౌండు ను అప్పుడే చెప్పేసినారంట సింగిల్ డేలోనే అయిప్ కెళ్ళి జాయినింగ్ కూడా త్వరగా ఇస్తారు దా అదేంటంటే బిపిఎస్ కింద రిజిస్టర్ చేసుకోమన్నారు వాళ్ళు దాన్ని
ఓ అందుకే ఫాస్ట్ ఫుడ్ చేసినమ్
ఆవును
ఎందుకో అసలు గందరగోళ మే బి అన్ని ఒక్క దాంట్లో సెటిలయితే చాలు మిగతావన్నీ అర్థంఐతాయి
అవును
ఫస్ట్ ఒక్క ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళ పోవడానికి అంతే
ఉ మ్
ఇంకా అదా అనుకొనేదే ఉంది కాని నా టైం చూత్తాంటే బా మరి ఇంత బ్యాడ్ టైమ్ ఆ మా ఇంట్లో వాళ్ళయితే నీకంటే హ ఇంట్లో వాళ్ళు నిను చెప్తానా కదా నీ టైమ్ బాలేదు కొద్ది రోజులు కొద్ది రోజులు వాళ్ళు నువ్వు ఎందుకు ఇట్లా ప్రయత్నాలు అని చేస్ అవుట్ నే
మ్ హు
అని వాళ్ళు
ఊహూ
నాకుండే కొంచం కొంచ పాసిటివ్నెస్ కూడా పోగొడుతున్నారు చూద్దాం మన టైమ్ వచ్చే వర ఏం చెయ్యలేం
ఉ మ్
మీకు తెలియదా ఎవలూ ఎస్ ఏ పి నేర్చుకున్నవాళ్ళు
ఆ ఏంటి వినిపిలేదు
ఎస్ ఏ పి నేర్చుకున్న వాళ్ళు ఎవరు తెలియదా మీకు
ఎస్ ఏ పి నే అంటే ఇప్పుడు ఎవరు నేర్చుకోవడం లే ఎస్ ఏ పి ఫస్ట్ మెయిన్ గా అది ఎట్లా ఫ్రెషర్స్ కి తక్కువ కదా అని వచ్చేది నాకు నా ఎం బి ఏ ఫ్రెండ్ ఓ పిల్లోడు నేర్చుకునిన్నారు తనకింకా జాబ్ రాలేదు తినేంది నేను ఎం బి ఏ లో ఉన్పటినుండి నేర్చుకుంటునిన్నాడు ఆన్లైన్ లో థర్టీ థౌసండ్ ఏమో కట్టిన్నినాడు
వామ్మో
పీ కి
ఆహా
దాంతో మాడ్యూల్స్ ఉంటాయన్నమాట ఎస్ ఏ పీలో గూడా ఎం ఎమ్ ఫికో నాక తెలిసి దీరెండే ఇంకా చాలా ఉన్నాయి దా ంతో మోడ్యూల్స్ మనకు మెయిన్ గా ఎం బి ఏ వాళ్ళక్కావాల్సింది ఫికొ
ఫికొ నే అవును
ఇప్పుడు టీ సి ఎస్ లోనే జాబ్ వచ్చి వెళ్ళినింద తనకి సఫికో లోనే ప్రాజెక్ పిలిచినారు
హమ్
అంటే సపోర్ట్ రోల్ కింద స్టార్టింగ్ ఫ్రషేర్స్ ఇకా ఎస్పీ లో ఉంటే సపోర్ట్ రోల్స్యే ఇస్తారు
అవును ఆల్మోస్ట్ మా కాలేజీ లో అందరూ సాఫ్ ఎక్కువనే నేర్చుకోవాలని చూస్తున్నారు
హమ్ హమ్ ఈడ అట్లా అనుకుంటారు గాని బయటికి పోయినా ఏది నేర్చుకున్నా అలువే మ
హమ్
హమ్
మన లక్కు బాగుంటే ఏ చేసిన వర్కౌట్ అయితది
అవును నిజమే అదైతే పక్కా హండ్రెడ్ పర్సెంట్
పోతాయ్ ఎంత ప్రయత్నించ నేను ఒక టూ డేస్ నుంచి సర్కి ఆ న్నన్ని వేరే మా రిలేటివ్స్ కన్నా రిఫర్ చేసినరు
హమ్
అసలు దానికి అప్లికేషన్ పెట్టేకే తన క్ల నేను అది పెడతాంటే కొయిరీస్ వస్తుంది కొయిరీస్ వస్తుంది ఎర్రర్స్ వస్తున్నాయి అదే న టైం బాగునుంటే అది అయిపోయి ఈ పాటికి అట్లీస్ట్ రెఫరల్ గా అన్న ఇంటర్వ్యూకి వచ్చింది అనుకుంటే
హమ్ హమ్
మరి ఇంత బ్యాడ్ లో ఉన్నా
నేను గుడా అట్లే అయిపోతున్న ఇదేందంటే మా కజిన్ కి ఆ ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది ఇం ముందు తర్టీన్ యెల్ పి ఏ అది ఆమకి పిల్చినారు కానీ పోయింది ఆక్కడ ఏదో మిస్టేక్ కుండి మళ్ళీ రాపో అని చెప్పినారంట మళ్ళీ పిలుస్తామని ఇంతవరకు పిలవలేదు వన్ ఇయర్ దాటిపోయియింది తను మళ్ళీ టీసీఎస్కి రాసలేడి మొన్న పెట్టినారు లే అప్పుడు రాసింది చెప్ ఎగ్జామ్ పాస్ అయింది అది నేను చానా సార్లు అడిగిన తనని అసలు చెప్పని కూడా చెప్పలే ఎగ్జామ్ పాస్ అయింది అని ఎప్పుడు అడిగిన రిజల్ట్ే రాలేదు అంటానంది ఇప్పుడు చూస్తే ట్వంటీ ఫస్ జాయినింగ్ టీ సి ఎస్ ఆదిబట్లలో ఎట్లా ఉన్నారో జనాలు అసలు అబ్ బ అన్నీ ఆపద్ధాలు ఎట్లా జప్ కుగుదైతదో
దారుణ మాసరూ చాల్ ను సుమయ వాళ్ళు నమ్ముతాను ఓకే సరే బాయి